హలో
హలో హలో
ఏం లేదు రీల్స్ రీల్స్ చూస్తున్న
తి న్నార అండి
తిన్నాం తిన్నారా మీరు
ఆ తిన్నాను
సిర్ఫ ఆలుకారీ
మని
కాళీయా
ఆలు కరి తిన్నార
ఆ
టిఫినెంటి ఈరోజే నిస ఆలుూ టమాటర్
చ్చేది
ఉమ్ హు రేపు శ్రీరామనమి కదా
ఉ
వెళ్తారా రేపు శ్రీరామనవమికి హలో
లేద్
హలో
లేదు వెళ్లే వాల్ కాకపోతే చేసిన హలో
ఎందుకు వెళ్లరు ఎందుకు వెళ్ళా అంటున్నారు
మ రూమ్ వాళ్ళు పీరియడ్స్ ఉన్నారు
అవునా ఇ
మీరు ఎల్తూ ర్రా
లేదండి వెళ్ళట్లేదు
ఎందుకు ఏంటి
మూవీస్ చూస్తారు మీరు మూవీస్ చూస్తారా మూవీస్
చూస్తాం చూస్తాం
ఏ మూవీ అంటే నీకు చాలా ఇష్టం
ఆల్మోస్ట్ అన్నీ ఇష్టం ఫన్ మూవీస్
అవునా ఆహా ఉమ్ ఓకే లవ్ స్టోరీస్ ఇట్లా ఇమోషనల్ మూవీస్ చూడరా
చూస్తా అవే చూస్తా
నచ్చుతాయా అవి మీకు
ఉమ్
ఓకే హీరో ఎవ్వరంటే ఇష్టం మీకు చాలా ఏ హీరో అంటే ఏ హీరో అంటే ఇష్టం మీకు
అల్లు అర్జున్
అవునా మరి ఏం ఏదంటే ఇష్టం అల్లు అర్జున్ మీ ఓకే అవును అల్లు అర్జున్ బర్త్డే వస్తుంది కదా ఇప్పుడు మూవీ రీరిలీజ్ అవుతుంది వెళ్తున్నారా మరి మీరు
లేేను వెళ్ళట్లే
వెళ్తున్నరా అండి ఆ ఎందుకుఎళ్లట్లేదు అది ఎందుకట్లా మీరు థయటర్ కి వెళ్ళి మూవీ చూస్తారా
ఇమెయిల్ చేయ్ ఎప్పుడు
థియేటర్ కెళ్ళి ఓకే మీరు థియేటర్ కెళ్ళి మూవీ చూస్త సరా అడుగుతున
చూస్తాం
ఏ మూవీస్ ఓకే ఏం వెళ్ళింది
అన్నప్పుడ వవెళ్తాం
ఎ మరి లాస్ట్ మీరు థియేటర్లో చూసిన లాస్ట్ మూవీ ఏంటి ఉమ్ హలో హలో మీ వాయిస్ వినిపిస్తలేదండి సిగ్నల్ అంటే వైఫై దగ్గర లేరా మీరు వైఫై దగ్గర లేదా మీరు హలో హలో త వెనా ఉ